హలో
ఆ మేడం చెప్పండి మేడం
ఆ ఇంకా ఏం చేస్తున్నరండి మీరు మీ ఏం చేస్తున్నారు జాబు మీరు ఓన్లీ ఏమోన్నారు కదా!
ఆ అదే డిగ్రీ గురించి చెప్తున్నాను
కాదండి మీరు జాబ్ ఎక్కడ చేస్తున్నారని చెప్పారు కదా
ఆహా మంచిర్యాలలో చేస్తున్నాను మేడం
ప ఏం పర్పస్ అనిని చెప్పారు సార్ మీరు
ఒక్క నిమిషం మే ఆమ్ మేడమ్ మేడం వింటున్నాను ఏమో జాబ్ ఆహా అనేది మంచిర్లా చేస్తున్నాను మేడం
మీరు ఎందరండి? మీ ఫ్యామిలీ మెంబెర్స్ మీరు మీకు మ్యారేజ్ అయిందా అండి.
ఆ కాలేద్ మేడమ్ సర్చింగ్ లో ఉన్నాం మ్యారేజ్ కోసం అంటే ఏంటిదంటే ఇప్పుడు నాది వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మేడం గ్రాడ్యుయేషన్ తో పాటు నేను నెస్ ఎస్ట్రాగా కోర్స్ అంటే గ్రాఫిక్ డిజైన్ చేశాను గ్రాఫిక్ డిజైన్ చేశాను మేడం ఒక మేబి ఫైవ్ ఇయర్స్ బిఫోరే చేశాను
ఆ ఆ
ఆ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోని సర్టిఫికేట్ కూడా వచ్చినది అయితే ఈ ఇప్పుడుచ్చేసి మా ఇంట్లో వచ్చేసి మా ఎల్డర్ సిస్టర్ అందరికంటే పెద్ దాని తర్వాత మా బ్రదర్ దాని తర్వాత నేన్ అందరికంటే యాంగర్ అండి మా సిస్ అక్కకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అండి మా బావా గారు వచ్చేసి మా బావ గారు వచ్చేసి గురుకులలో చెప్తారు టీచరు మా మా బావ మా మా సిస్టర్ బి ఎడ్ డి ఎస్సి అయిపోయింది బి ఎడ్ అయిపోయిందండి బి ఎడ్ కంప్లీట్ చేసారు మా సిస్ బి ఎడ్ కంప్లీట్ చేశారు మా బావ గారు వచ్చేసి మా బావ కూడా బి బి ఎడ్ కంప్లీట్ చేసి జాబ్ అనే అది రావడం అని జరిగింది. గురుకులలోనే ఇంకా మా అన్న మా అన్న గారు వచ్చేసి ఇ కొరియర్ ఏజెన్సీలో చేస్తారు అండి మా అన్నగారికి ఒక పాప
అవునా అండి
ఇగా నాకు వచ్చేసి నేను ఇప్పుడు నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. జాబ్ చేస్తున్నాను ఇప్పుడు సర్చింగ్ లో ఉన్నార అండి ఇంక చేసుకోలేదు చేసుకుంటాను ఎవరు మా అమ్మాయి అమ్మాయి నాకు అళ్ళ అటువంటి ఏం లేదండి నాకు అమ్మాయి బాగుంటే సరిపోతది అంటే ఇట్లా ఉండాలే ఆహా అంటే అందంగా ఉండాలే తెల్లగా ఉండాలే అంటే అట్లా ఏం లేదు మేడం నాకు నాగంత ఎక్స్పెక్టేషన్ న్స్ అని ఏం లేవు అమ్మాయి అమ్మాయి నల్లగున్న మంచిదే కానీ ఏంటిదంటే అమ్మాయి ఆహా మోఖంలో అనేది కలా ఉండాలే అంటే కొందరు
ఆ ఆ చెప్పండి
అయితే కొందరు ఏంటిదంటే మే మేడం ఇప్పుడు కొందరు కొందరు ఉంటారు ఎట్లా అంటే ఒకవేళ తెల్లగున్నా కూడా ఏంటి దాంటే అంటే కొంచెం ఫేస్ లో కల ఉండది
అవునవును ఉండది
అ అంటే ఇగ కొంచెం ఎప్పటికిీ కొంచెం ఎప్పటికిీ ఏడ్సినట్టే మొఖం పెడతారు
అవునండి
కుండా చామనచ్చయ రంగులు అంటే నలుపు రంగులో ఉన్న మం వచ్చేద కాని ఏంటి దాంటే అమ్మాయిని చూస్తే ఆ ఒక ముఖంల కళ అనేది కనపడాలి అంటే నా నల్లగున్నా కూడా నలపనే ఏర్పడకుండా ఆ చాల అమ్మాయి కాల లో మొఖం ఉన్నది కానీ కనపడతే చాలు మేడం
ఆ అంటే అట్లా మీరు ఒక వాట్ల చూడ్ చూడడానికి బాగున్నా లేకున్నా ఓకే అని అంటున్నారు కాకపోతే మరి తను జాబ్ చేయ చేయాలా లేకపోతే ఎలా హౌస్ వైఫ్ గా ఉండాలా మరి ఎలా ఉండాలి అనుకుం
మేడం హౌస్ వైఫ్ జాబ్ అనేది ఇప్పుడు అమ్మాయి ఇష్టం మేడం నేను ఒకవేళ అంటే ఒకవేళ చేస్తా అంటే ఇక్కడ ఓన్లీ మన మ మన మన ప్రాంతం మన అంటే మన ఊరి మందమే ఒకేళ చేస్తా అంటే యాక్చువల్లీ నాకైతే జాబ్ చేపించే ఇష్టమైతే లేదు ఒకవేళ ఆమె గనక చేస్ స్త నా నాకైతే జాబ్ చేపీచ్చే ఇష్టమైతే లేదు ఒకవేళ ఆమెగనా చేస్తా అంటే నేను జాబ్ చేస్తా అంటే మాత్రం నేను అద్దు అన అన్నట్టు ఇగ ఇప్పుడు ఉంటాయి కదా మేడం సమ్థింగ్ టీచర్ ఫీల్డ్ అన్నా ఏదో ఒక ఫీల్డ్ ఎట్లా అంటే ఆమెకు తెలిసినా అంటే ఇప్పుడు ఏంటి దాంటే నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి మనం అర్నింగ్ చేసుకుంటాం కదా మన సేవింగ్స్ ఉంటాయి కదా అని కొం ఉద్దేశంతో ఉద్దేశంతో నీ కొందరు
అవునవును ఉంటరండి
ఉమ్ అలాంటి అట్లా అంటే గిట ఏం లేవు ఒకేలా నేను జాబ్ చేస్తా అంటే అట్లా కూడా అభ్యంతరమేం ఏం లేదు నాకు.
అవునండి అంటే ఈ జనరేషన్లో చాలా మంది ఎలా అంటే. చదువుకునే వాళ్ళు కావాలి చదువుకునే అమ్మాయి కావాలి అని సర్చ్ చేస్తున్నారు కదా. సో అందుకే అడుగుతున్నా ఓకే ఆహ్ జాబ్ తన తర్వాత హస్బండ్ ఇష్. ఇష్టమే ఉంటది తను చేయాలా వద్దా అనేది కాకపోతే. ఈ జనరేషన్ లో ఇద్దరు ఇద్దరు చేసుకుంటేనే కొంచెం ఫ్యామిలీ ఏదైనా ఏదన్నా. బ్యాక్గ్రౌండ్ అనేది బాగా జరుగుతుంది. ఫ్యూచర్ కోసం బాగుంటంది అనేసి కొంచమంది చాలా మంది ఆలోచిస్తున్నారు.
అదే ఫ్యూచర్ అన్ని చూసుకోవాలి మేడం ఎందుకంటే ఇప్పుడున్న మనము. ఒక దానిలా కండిషన్ లో ఏంటిదంటే ఒకరు సంపాదిస్త. అయితే కొంచెం ఎంత సంపాదించిన ఒకరు సంపాదిస్తే కొంచెం సరిపోదు కదా మేడం అందుకని ఏంటిదంటే. ఇద్దరు సంపాదించినా కూడా వాళ్ళు ఒకవేళ ఆమెగైనా చేస్తా నేను జాబ్ చేస్తా అంటేగి. ఓకే చెయ్య నేను నేను జాబ్ చే అమ్మా చేస్తా అంటే చేపిస్టోని కాదు వద్దంటే.
ఆహ్ అదే ఆహ్ ఇష్టం అదే అండి బా ఆహ్. ఓకే మంచిగా ఆలోచన ఉంది మీకు ఒక మ్యారేజ్ గురించి.
ఉమ్ ఆహ్ ఇప్పుడు ఎందుకంటే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకొకటి మేడం మనం. ఏది ఉన్నా కూడా ప్చ్ అంటే ఇప్పుడు మనం అంటే మ్యారేజ్ చేసుకునే ముందు ఏది ఉన్నా కూడా. ఫస్ట్యే మాట్లాడాలి ఇప్పుడు ఆమె వస్తది ఆమె వచ్చినాక ఒకవేళ. నేను జాబ్ చేసే ఇష్టం ఉన్నది అంటే ఇప్పుడు నేను వద్ద అంటే అప్పుడు ఆమె ఏమనుకుంటది. ఆహ్ నాకు ఈ విషయం చెప్పలేదు కదా ఈ అంటే ఏదంటే మ్యారేజ్ అనేది ఒకటేసారి చేసుకుంటారు కదా మేడం.
అంటే ఏది ఉన్నా మనం అంటే ఒకవేళ మాట్లాడుకున్నా ఇష్ట ఇష్ట ఇష్ట. ఇష్టాలు ఏం మాట్లాడుకున్న ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళా ఇష్టం వాళ్ళది ఏంటిది అనేది మనకు తెలుస్తది. మనది ఏంటిదని వాళ్ళకి తెలుస్తది అవునా కదా మేడం.
ఆహ్ చెప్పండి ఇంకా ఇంకేం విశేషాలండి మీ ఉర్. మీ ఊర్లో మీ ఊర్లో ఏమేమిన్నాయి స్పెషల్ గా మ చూడ్డానికి ఏమన్నా విజిట్ చేయొచ్చా అండి వేరే నుంచి మీ ఇంటికి వచ్చి ఆహ్ అవి ఏమన్నా స్పెడ్ చేయొచ్చ ఇక్కడ విజిట్ చేయొచ్చు
మా మా ఊర్. ఊర్లో వచ్చేసి మేడం పేపర్ మిల్ ఉన్నది మేడం అంటే మాది టాటా బిర్లా అప్పటి పే పర్ మిల్లు. చాన సంవత్సరాల చరిత్ర ఉన్నది దానికి. ఒక్క ఒక్. టైంలో మా అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా మేడం ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందంటే అప్పుడు వాళ్ళు బయట నోట్ బుక్. బుక్స్ అనేది తక్కువ కొంటుండే.
ఆహ్.
ఒక గోదాము అని ఉంటుండే అంటే అప్పుడు వాళ్ళా ఏంటిదంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తు తుండంటే అంటే మన గిన్ మన మన ఏంటంటే మన స్టాఫ్ ఇంత ఉన్నారు మన దగ్గర ఎంప్లాయీస్ ఎంత. తున్నర అని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటందో గోదాము అని ఉంటది మేడం ఇప్పుడు అకాడమీకి ఆ. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే ఒక ఫిఫ్టీన్ ఆర్. ట్వంటీ డేస్ బిఫోరే వాళ్ళు ఏం చేస్తుండే అంటే నోట్స్ ఇస్తు నోట్స్. చేస్తుండే. ఆ నోట్స్ ఇచ్చేస్తుండే ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆ అ పలానాకి ఇంత మంది ఎంప్లాయస్ ఉన్నారు అంటే ఇంత మందికి ఎంత ఒక్క ఒక్కొక్క మెంబర్ కి ఎడు బుక్స్ ఒక్కొక్క మెంబర్ కి టెన్ బుక్స్ అని అంటే వాళ్ళు ఇంట్లో ఇద్దరు చదువుకున్నారు అనుకోండి మేడం ఇద్దరిఇ కూడా తీసుకపోయి మా అంటే ఫస్ట్ ఒక అబ్బాయి ఇంత క్లాసు ఇంకోకబ్బాయి ఇంత క్లాస్ తను చూపెడితే ఏంటిదంటే ఇద్దరు అబ్బాయిలకు గాను ఒక్కొక్కరు ఎనిమిది బుక్కులు గాని అం
అహా సరిపోయే అన్ని బుక్స్ తక్కువ అమౌంట్లో ఇచ్చేవారన్నట్ట
ఆ వ వాళ్ళు ఇస్తుండే మేడం అంటే రేట్ అనేది కాస్ట్ అనేది కొంత తక్కువ ఉంటుండే పేపర్ ప్రొడక్షన్ వాళ్లదే మేడం సూపర్ మేడం సూపర్ అటువంటి బుక్లు ఇప్పుడు దొరుకనే దొరుకయి ఇప్పుడు ఎక్కడ స్టోర్లల్లా ఒక ఇప్పుడు ఇంకోటి ఆ జ్ఞాప్ ప్పకానికి కూడా అ బుక్ అనేది కూడా కనబడుతలేదు మేడం ఇప్పుడు
అవునవును ఇప్పుడు పేపర్ అంటే మ ఫిఫ్టీ రూపీస్ పేడ్ తే కొ కొంచెం స్మాల్గా సన్నగా బుక్ వస్తుందండి ఫస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ పెడితే ఇంత లావుగాచ్చే బుక్స్ ఇప్పుడు అసలు రావట్లేదండి ప్రతిదిీ కూడా అన్ని షార్టేజ్ చేసేస్తున్నారు డబ్బులు ఏమొ ఎక్కువ తీసేసుకుంటున్నారు
ఎక్కువ తీసేసుకుంటున్నారు ఇంకొకటి మేడం ఆ పేపరు ఎక్ దాని పైన కవర్ ఉంటది కదా మేడం ఏంటిదంటే కవర్ దాని పైన మా ఇక్కడ పేపర్ మీద్ కవర్ ఆ కవర్ అనేది ఆ బుక్ క్కనేది ఇప్పుడు కనుమరుగైపోయింది మేడం ఒక అప్పుడు చాలా ఉంటుండే ఒక టెన్ ఇయర్స్ బిఫ్ ఫోరు అంటే వాళ్ళు గోదాముల ఇస్తుండే అక్కడ లైన్లు కడుతుండే లైన్లు కట్టి పోయి ఒక టూ బండల్ ఆ బుక్స్ తీసుకొని వస్తుండే అప్పుడు ఇప్పుడు అది లేనే లేదు మేడం ఇప్ ప్పుడు ఆ బుక్స్ ఇస్తలేరు ఏం లేదు మొత్తానికి అది ఆ సిస్టమ్ అనేది బంద్ అయిపోయింది అది
అదే ఇగ గవర్నమెంట్ లో అయితే బాగానే ఉంది అంటున్నారు నోట్ బుక్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ లో మనకి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి లేకపోతే ఇప్పుడు యియన వచ్చినప్పటి నుంచి బుక్స్ అయితే కంటేనే ఉన్నది గవర్నమెంట్ లో బుక్స్ బానే ఇస్తున్నా నోట్ బుక్స్ బాగానే ఉన్నాయండి కాకపోతే ఇగ ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఇగ మొత్తం సంస్థ మొత్తం బిజినెస్ే చేస్తున్నారండి ఇంకా
ఆ బుక్స్ ఇస్తున్నారు మేడం బుక్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ లో బుక్స్ ఇస్
బుక్స్ ఇస్తున్నారు నోట్ బుక్స్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు బానే ఉంటున్నాయి అక్కడ కూడా కాకపోతే కొంచెం డెవలప్ పోయింది మళ్ళీ అట్లానే మధ్యలో లేకుండే గాని మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త గవర్నమెంట్ స్కిల్స్ అనేవి డెవలప్ చేస్తున్నారండి స్టూడెంట్స్ వర్ యూనిఫామ్ ఇవ్వడము నోట్బుక్స్ ఇవ్వడము బానే ఉంది ప్రైవేట్ సంస్థలోనే కొంచెం డబ్ బ్బులు తినడం బిజినెస్ మైండ్ గానే బుక్స్ కొనడం అనే జరుగుతుందండి ఇంకా
మేడం ఇది గు ఈ గురుకుల గాని మైనార్ ర్ట్ కానీ హాస్టల్స్ ఉంటాయి గ మేడం అల్ల ఫెసిలిటీస్ బాగున్నా ట మేడం అంటే అందు అంటే అందులో ఫుడ్ గానీ లేకపోతే టైమింగ్స్ గానీ అంటే మార్నింగ్ ఇలా ఉంటాయి కదా మేడం వేకపైన తర్వాత మన ఎక్సర్సైజ్ చెయ్యాలా ఆ ఈ టైమ్ అవన్నీ అంటే క క్టివిటీస్ ఉంటాయి కదా మేడం గ్రౌండ్ లో ప్లేయింగ్ క్రికె ట్ ఫుట్బాల్ అటువంటి యాక్టివిటీస్ ఉంటాయి అవి అన్నీ బాగా చేపిస్తున్నరట మేడం
అదే అదే బానే ఉంది కొంచెం డెవలప్ అవుతుంది
అవుతుంది ఇంకోటి మనం ఇంకే మన స్టడీ కూడా బానే ఉంటుంది మేడం అంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని కొన్ని ప్రాంతాలలో పర్సంటేజ్ అస్తలేదు కానీ ఏంటిదంటే కొన్ని కొన్ని ప్రాంతాలల్లో మంచిగానే పర్సంటేజ్ ఉన్నది మేడం
ఆ ఆ
కొన్ని కొన్ని చోట్లలో మాత్రము ఏంటిదంటే చానా తక్కువ పర్సెంటేజ్ ఉన్నది డెవలప్ అవుతున్నాది మేడం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాటి నుంచి ఎళ్ళి ఏంటిదంటే దాని పైన అవగాహన కూడా పెడుతున్నా ఇంకోకటి ఏంటిదంటే డ్రస్సెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు డ్రెస్సెస్ కానివ్వండి బూట్స్ కానివ్వండి మన ఏంటిదంటే బెల్ట్స్ కానివ్వండి టైల్స్ కానివ్వండి డి డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నారు మేడం స్టూడెంట్స్ కు
స
మళ్ళా ఇంకోటి అకాడమిక్ సరి అకాడమిక్ ఇయర్ కి సరిపోయే బుక్స్ కూడా వాళ్ళే ఇస్తున్నా సరే మేడం మీతో మాట్లాడి చానా బాగా అనిపించింది మేడం ధన్యవాదాలు మేడం
ఓకే అండి ధన్యవాదాలండి